హలో
తిన్నారండి
ఆ తిన్నాను మీరు తిన్నారా
ఆ తిన్న
ఏం తిన్నారు మీరేం తిన్నారు
నేను అన్నం చికెన్ తిన్నానండి మీరు
ఉహు నేను చికెన్ బిర్యానీ తిన్నా పీజీలో పెట్టింటే
ఓ మాకి అదే ఇంకా మా మధ్యాహ్నం మా పీసిక్స సార్ వాళ్ళ రూమ్ లో తిన్నవ అందుకే మా వేరే స్నేహితులు తీసిపెట్టారు
ఊ
ఇంకా అది తిన్నా అండి
ఓకే వెళ్ళారా బయటికి ఏమన్నా ఈరోజు
ఆ వెళ్ళామండి అ వచ్చి ఇంకా మా వేరే స్నేహితుల
ఉ
ఇంక అక్కడ నుంచి వచ్చి
హ
మా రూమ్ లో ఉంటారు కదా వాళ్ళతో వెళ్లా
ఓకే ఏం షాపింగ్ చేశారు
ఆ
ఏం షాపింగ్ చేశారు
ఆ చెప్పులు తీసుకున్నా అండి మళ్ళీ ఇంకొకటి
ఓ ఎంత పడింది
ఆ అది హండ్రెడే అంటా
ఓకే ఏవిగొన్నా వందేనా
ఆ అంటే ఏమో మేము తీసుకుని ఫస్ట్ ఒకటి చూసా అండి
ఆ
ఆ అవి వండుకొని అంటే నచ్చినయి అవి అంటే చాలానే చూసాం ఫస్ట్ అవి నాక్ సెట్ కాలేదు మళ్ళీ ఆ ఒకటి సెట్ అయ్యాయి బాన్నాయ్ కానీ
ఉ
ఏమైందంటే ఆయం టూ ఫిఫ్టీ చెప్పారు అవి
ఉ
మేము టూ హండ్రెడ్ అడిగాం
హ
ఆయన టూ ట్వంటీని ఇయ్యాలా అన్నాడు ఇంకా సరే ఇద్దాం అనుకున్నా కూడా ఇంకా తీసుకుందాం అనే టైంకి ఏమైందంటే చూసింటే అది ఆ గమ్మేస్తారు కదా అతికిస్తప్పుడు అలా అలాంటిది అది అంటే అట్ల అతికించారు ఆ చెప్పుల్ని అది సైడ్ లో కొంచెం వచ్చినట్టుగా అనిపించింది అంటే ఆ గమ్ము కనపడుతుంది కొంచెం ఇట్లా వచ్చేసింది
ఆహా
ఇంకా చూసాం అంటే వేరే ఉన్నాయేమోలాంటివి
ఉ
ఇంకా లేవు అందుకని అవి ఇంక పోయ అంటే కొంచెం వచ్చాయి అవి సైడ్ లో
ఆ
అందుకని ఇంకా అవి తీసుకోలే బాగున్నాయి కానీ అవి
ఆహా పోనీలే
ముందు ఇంకా వేరేవి చూసా
హ
అవి చెప్పులు బాగున్నాయి కానీ నాకి సెట్ కాలేదు అవి
ఆహా
ఇంకా మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ అయింది షాపుకి పోకుండా లాస్ట్ వరకు అన్నీ చూసుకుంటూ పోయామా మళ్ళీ లాస్ట్ కి ఫస్ట్ షాప్ లో తీసుకున్నాం వచ్చి అంటే ఇంక తీసుకో ఇంకా ఏం తీసుకోకపోతే బాగుండదులే అని ఇంక తీసుకున్నా అంటే నార్మల్ అవి ఫ్లాట్స్ లాగా ఉంటాయి
ఆహా
పర్లేదు హండ్రెడ్ అంటే బెటరే ఉందిలే కొన్ని రోజులేస్తే కొంచెం
ఉమ్ నేను అంతే ఈ రోజు మీషో లో చెప్పులు బుక్ చేసాను నూట యాభై రూపాయలు అంటే నా దగ్గర ఉండే చెప్ ప్పులు నే ఫ్లాట్స్ యే బుక్ చేసా నేను నార్మల్ గా వాడే చెప్ ప్పులేమంటే డై లీ వాడేసేసరికి అవి మెత్తగా అయిపోయి తెగిపోయే స్టేజ్ కొచ్చేసాయి
ఓహో
అందుకు ఇక్కడిక్కడే తిర్ తిరగడానికి అని చెప్పి ఊరికి నూట యాభై రూపాయలుకు అని వేరే వి బుక్ చేసాను ఇంకెప్పుడు వస్తదో చూడాలి
నేను కూడా ప్చ్ చూసా అండి ఒకటి మీషోలో కొను క్కుందామని ఫస్ట్ ఇంకా అక్కడ అది హండ్రెడ్ కే దొరికి నప్పుడు మళ్ళా ఇంకెందుకులే అయినా ఒకవేళ ప్చ్ చూస్తా ఇంకా కొన్ని రోజులు అయినాక మళ్ళీ కాని నాకు నచ్చాయి అవి
ఉహ్మ్
తీసుకోవాలి అని అనిపిస్తే ఇంకా బుక్ చేసుకుంటా అవి కూడా అంతే వన్ థర్ టీనో వన్ ఫార్టీనో ఉన్నాయి అంతే ఇప్పుడు
మ్మ్ హ్మ్
సేల్ నడుస్తుందంట ఇంక మీ
ఆ అవును అన్ని యాప్స్ లోనూ సేల్ నడుస్తోంది
ఆ అదే ఇంకా ఒకవేళ ఇంకా చాలా ఉంటే తీసుకోవాలా అనిపిస్తే ఉన్నాయి అయినా నాకు ఇప్పుడే త్రీ ప్లేర్స్ ఏమో ఉన్నాయి
మ్మ్ హ్మ్
ఇంక మళ్ళీ ఇంకొకటి ఎందుకులే ఒకవేళ ఏమో తీసుకోవాలనిపిస్తే ఈసారి మళ్ళీ తీసు
అంతేలే చొప్ ప్పులు బట్టలు ఎన్నున్నా అమ్మాయిలకి సరిపోవులే మ్మ్ హ్ మ్
నేనైతే ఇంక ఈరోజు అవి ఇంకా నాకు ఏవి సెట్ కాకపోతే
మ్మ్
ఈ రోజు వచ్చి ఇంకా పెట్టుకుందాం అనుకున్నాం మీషో లో
హ్మ్
ఇంక పోయినాం ఏదో అంటే ప్చ్ అవి చూసేకి అంత బాగాలేవు కానీ అప్పుడు వేసుకునింటే బాగానే ఉన్నాయి ఇంగా సర్లే హండ్రెడ్ రూపీసే కదా ఏమైతాదని ఇంకా తెచ్చుకున్న కొన్ని రోజులు వేసుకుందాంలే
ఎంతో వేస్ట్ చేస్తాం వంద రూపాయలు ఎంత
ఆహా ఒక రోజ్ బిర్యానీ తింటే అయిపాయ్ అంతే అంతేగా హ్మ్ అం అదే ఇంట్లో కూడా చెప్పలేను నేను తీసుకున్నాని ఇంకా అంటే వా ళ్ళు ప్చ్ పోతాయి అంటారు కదా హండ్రెడ్
ఉమ్ అవును తీసుకునేది ఏదో కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టి మంచివి తీసుకో అంటారు
మొన్న కూడా అట్లే అండి ఐదు వందలు ఏసారు తీసుకోని నేన వెళ్ళి అప్పుడు కూడా హండ్రెడ్ రూపీస్ వి తెచ్చుకున్నా కానీ అవి బానే ఉన్నాయ్
అంత డబ్బులు పెట్టబుద్ది కాదు
ఆ అంటే హండ్రెడ్ రూపీస్ ఉండేవే నచ్చుతాయి మనకి ఆ పెద్ద మూడు వందలు పెట్టికు నాలుగు వందలు పెట్టుకొని మొదలు అది ఏంట ఆ ఎందుక్లే అనిగాని
అంతేలే అంటే ఇప్పుడు ఇక్కడిక్కడక్కడే తిరిగే వాటికి అంత బ్రాండెడ్ అంత కాస్ట్లీ చెప్పులు అవసరం లేదు
అదీ మనం ఇంకా ఫుల్ లో ఎప్పుడు వేసుకుంటుంది కప్పులు కొన్నా నీకెందుకు లే లేకపోతే ఈసారి ఇంకా షూ పెట్టుకుంటా ఇంకొకటి ఏదనా కొంచెం స్టైల్గా ఉండే వాటిలో రేట్లో మళ్ళీ ఇంకా కాలేజ్ ఓపెన్ అయిందంటే మళ్ళీ షూలే వేసు కోవాలి ఇకో ఆ ఇప్పుడు రెండేమో ఉన్నాయి
ఆ అయినా కాలేజ్ కి వేసుకునే షూస్ కాకుండా జీన్స్ పైకి సెట్టైఎ షూస్ చూడండి
ఆ అదే అండి అలాంటివే ఏదన్నా కొంచెం స్టైల్గా ఉండే తీసుకోవాలా
అ ఆరు నెలలు పోతాంమేమో అంతే దానికి కాలేజ్ స్టైల్ వి ఎందుకు మంచిగా జీన్స్ పైక్ సెట్
ఆ అదే అండి తీసుకోవాలి కొంచెం స్టైల్ గా అట్లా మర తెల్లవి అంటే సెట్టు కావు గాని మనకి ఏదన్నా కొంచెం వేరే తెల్లవ అయితే మనకి ఎర్కోట్ కావు ఉత్తకలేం అవి క్లీన్ చేయాలి ఉ
ఊ ఇంకేంటండి వర్క
స్నేహితురాళ్ళు ఏం చేస్తున్నారండి
ఎవర్‌ లేరండి రేపు మా స్నేహితులు కి ఏదో పరీక్షా ఉందంట
ఉ
దాని కోసం చదువుకోడానికి ఎవరి స్నేహితులు రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయారు
అయ్యో అలా కూడా చదువుతారా అండి మీ అంటే నీ స్నేహితులు మేమేం అట్లా చదవము
మా స్నెహితులందరూ అంతే అండి నాకు ఒక అప్పుడు అనిపిస్తుది తెలుసా నేను ఊరికే వీళ్ళంతా ఒక డిపార్ట్మెంట్ నేను మాత్రం ఒక డిపార్ట్మెంట్ ఆ ఆ ఫస్ట్ లో బాధేసి ఏడ్చను గూడా ఒకసారి ఆ చదువుకోవడానికి ఎవ్వరు లేరు ఎవరు పాటికివాళ్ళు చదువుకుంటున్నారు అది ఇది అని చెప్పి తర్వా తర్వాత ఒకరే చదువు కుంటేనే ప్రశాంతంగా ఉంది ఏ గొడవలు లేకుండా అనిపిస్తది
ఎంటి అంటే మేంఎట్లాంటే ఇప్పుడు సేమ్ డిపార్ట్మెంట్ లే ఉన్నా కూడా మేము అట్లా చదువుకోమండి మాది మేము చదువుకుంటాం ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అట్ చదువయితో అయితే అడుగుతాం అండి. నాకైతే అందరు కూర్చొని చదివితే అసలు చదవనండి నేను నేను ఒక్కతే ఉంటేనే చదువుకుంటా అవునండి
ఆ అంటే నేను ఇప్పుడు వీళ్ళకి చూసాను మిస్ అండర్స్టాండింగ్స్ వీళ్ళలో వీళ్ళకే వచ్చేసాయి అందుకు ఇంకా అప్పుడు అనిపించింది ఒకరు చదువుకునేది మేలు అనని ఇప్పుడు ఒకటే ప్రశాంతంగా ఉన్నాను ఎవరు లేకుండా
ఆ అంతేలేండి మనం ఒకరే ఉంటేనే బావుంటది బాగా ఎంజాయ్ ఆ మంచిగా ఉండొచ్చు
ఉ అవును ఉ ఇప్పుడు నేను మీతో కాల్ మాట్లాడుతున్నా వీళ్ళ ఎవరన్నా ఉంటే అయ్యో డిస్టర్బ్ అవుతారేమో అని బయటి కెళ్ళి లేదండి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి నేను ఎట్లయినా ఉండొచ్చు
ఆ అవున
ఉమ్ ఏంటి మీరు చెప్తా అని అన్నారు
అంటే సరిగ్గా అంత ఎక్కువ నిద్రపోలేదు నైటు ఒకలాగ ఉంది ఈ రోజు ఇంకా ఇంకా మీతో మాట్లాడి మళ్ళీ ఇంకా ఇందాక ఒక అమ్మాయి వేరే అమ్మాయితో అమ్మాయి చేసింది
ఉమ్ హా
అమ్మాయి ఉంటాది గా ఇంకేం చేస్తున్నారు బ వచ్చేస్తాది ఒక రెండు రోజుల అనుకుంటా క చేయ మచ్చడి ఇడబ్ల్యూ అప్ల చేయలే ఇడబ్ల్యూస్ప్ల అప్లై అవునా ఇంకేంటండి
చెప్పాలండి మరి విషయం
చెప్పండి ఏమైనా కొంచెం సేపు వింట
ఉమ్ అదే అండి నిన్న వెళ్ళాము స్నేహితుల వాళ్ళ రూమ్ కి వెళ్లింగ్ అంటే అది ఏమో అండి తెలిదు ఒక్కొరికి ఒక్కటి బాగా లేకుండా వచ్చేసింది నా స్నేహితురాలకయితే జ్వరం వచ్చేసింది
ఎందుకు లేదు అప్పుడు చేప్పి కాదు అప్పుడు చేసింటారు కదా ఉష చి నార్మల్ గా చేయి ఆ చెప్పండి మీరు చెప్పండి
ఆ అదే నిన్న వెళ్ళింటే ఆ ఆ అమ్మాయికిమో జ్వరం వచ్చి
వచ్చేస్తారు మీ చేసేస్త
ఆ ఇంకా నాకేమంటే కడుపులో నో వచ్చేసింది ఇంకా ఏం చేయలేదండి ఆ అమ్మాయి పడు కొనింది మేము సినిమా చూసుకున్నాము అంతే
ఉమ్
నేనేం ఎంజాయ్
అప్లై చేసాకె
ఉమ్ ఊ ఇంకేంటి
ఇప్పుడు బాగుందంట లేండి నేను చేసా నేను కూడా కాదు
ఆ నేను ఇందాక చేసా సాయంత్రం
కొంచెం ఫాస్ట్ గా చెప్పమంటే చేసేస్తారు సచివాలయంలో
మా స్నేహితురాలు ఏదో ఒకటి ఈడబ్ల్యూఎస్ఎన్ సర్టిఫికెట్ ఉంటాది కదా దాని గురించి అడుగుతుంది అంటే మామూలుగా అయితే మా ఈ మేము అప్లై చేసేటప్పుడుకే చేసుకున్నాము అప్పుడు ఇప్పుడు ఇంకా తన చెల్లెలకి చేయలేడంట దాని గురించి అడుగుతుంది
ఓకే ఓకే ఉ ఇంకేంటండి మరి
ఏం లేదండి సరేలేండి అయితే మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడదాం సరే అండి అయితే
హలో హలో